హాయండి బాగున్నార
బాగున్నాం బ్రో మీరు బాగున్నారా
బాన్నామండి
మ్మ్ ఆ తిన్నాం బ్రో మీరు తిన్నారా అన్నం తిన్నారా టిఫిన్ చేసారా
చేసామండి
అవునా
ఆ
ఇంకేం చేస్తున్నారు బ్రో మేము పిల్లల్ని కూల్ పంపించాం బ్రో
ఆ
ఆ స్కూల్ పంపించినా పనంతా అయిపోయింది ఇంట్లోది
మ్మ్
ఇగ టీవీ చూసుకుంటా కూర్చున్నాం
మ్మ్ హు మొబైల్ చూస్తాన్నానండి
ఆ మొబైల్ చూస్తున్నార బ్రో మీరు మ్మ్ అమ్మ వాళ్ళు గిట్ల బాగున్నరా బ్రో అందరు
అందరు బాగున్నారండి మీ పిల్లలు మీ హస్బెండ్ అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు బ్రో
మ్మ్ హస్బ మీ హస్బెండ్ ఏం చేస్తున్నారండి
అండ్ మా సారు ఆర్టీయ దాంట్లో చేస్తారండి
ఆర్. టి. ఒ ఆఫీస్లోనా
ఆ ఆర్. టి. ఒ ఆఫీసులో బయట మన ఆన్లైన్ సిస్టమ్ మీద చేస్తది బ్రో
అహా
మ్మ్
అవునండి
ఇంకా మీ సైడు ఎలక్షన్ కోడ్ ఇట్లా వస్తుందా బ్రో మీకు
వస్తుందండి
వస్తుందా అంటే అంతట ఉందన్నమాట
మ్మ్
మ్మ్ అదే ఎంక్వైరీ కోసం వస్తున్నారు కదా బ్రో
మ్మ్ వస్తున్నారు కానీ ఇప్పిచ్చుకొని పోతున్నారు వాళ్ళు ఇంగా ఎంక్వైరీ ఏం లేదు
ఆ అదే బ్రో మనం అప్పుడు అంతకు ముందు రెండు వేల రెండు వేల రెండు లో వేసిన ఓటు హక్కువాళ్ళే మన ఫాదర్స్ ఏ గాని అమ్మ వాళ్ళ గాని వాళ్ళే ఇట్లా రాసుకొని వెళ్తున్నారుగా బ్రో
అవును
మ్మ్ మ్మ్ ఇంకా బ్రో ఇంకేం చేస్తున్నారు
వాడి నీల్లె
అవునా కాలేజ్కి కాలేజ్ ఓపెన్ అయ్యే దాంక మ్మ్ అవున బ్రో నెక్స్ట్ మంత్ ఆ బ్రో మీ కాలెజ్ ఓపన్
ఆ నెక్స్ట్ మంత్ అంటే ఇంక టెన్ డేస్ అన్నారు వాళ్ళు ఓపెన్ చేశాలకి ఇగ నెక్స్ట్ మంత్ అయితాది
అవునా బ్రో
మా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి లేట్ గా ఓపెన్ చేస్తారు మాకి
మ్మ్ మ్మ్
గవర్నమెంటివి స్టార్ట్ అయినాయి అబ్బుడే
మ్మ్
ప్రైవేట్ వాళ్ళం కాబట్టి ఇంకా అగమంటున్నారు
అవునవును బ్రో ఇపుడు ఆగస్టులేనేమో స్టార్ట్ అయితాయి అంటున్నారు
ఆ
ఆగస్ట్ అనక సెప్టెంబర్ స్టార్ట్ అయితది ఇగా మ్మ్
ఇంకా అండి మీ సైడ్ ఫెస్టివల్స్ ఏమన్నా జరుపుకున్నారు ఈ టైంలో ఒక టూ మంత్స్ బ్యాక్ అట్లా
ఆ టూ మంత్స్ బ్యాక్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఆశ్రమ స్టార్ట్ అయ్య రేపటి నుంచి ఈ రోజు అమావాస్య కదా రేప నుంచి స్టార్ట్ కదా బ్రో మన షాక్ సెప్టెంబర్ ఉత్సవాలు జరుగుతాయి ఆ భద్ర శాకాంబరి మన మ్మ్ భద్రకాళి గుళ్ళో జరుగుతాయి బ్రో ఐడియా ఉందా వరంగల్ భద్రకాళి అమ్మవారు తెలుసా
అంటే విన్నా గాని అంత ఐడియా లేదండి అది
ఆ బాగుంటాయి బ్రో మీరు రావచ్చు వచ్చి చూడొచ్చు ఎక్కడెక్కడి నుంచో వస్తారు బ్రో బాగుంటది అక్కడ అమ్మవారికి రోజుకో అలంకరణ చేస్తరు
ఆ
ఆ చేసి పదిహేను రోజులు జరుగుతాయి బ్రో ఉత్సవాలు అన్ ఆ అన్నదానం ఇప్పుడు రేపటి నుంచి స్టాటు రేపా రేపు సిక్స్టీన్ నుంచి స్టాటు ఇరవై తొమ్మిది తారీఖ ఇరవై తొమ్మిద్దాకుంటాయి బ్రో
ఆ
మ్మ్
మ్మ్
మంచిగుంటది బ్రో అలంకరణ ఒకసారి కూరగాయల తోటి అలంకరణ అమ్మవారికి కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తంది బ్రో బాగుంటది అమ్మవారి అలంకరణ
ఆ
మంచిగనిపిస్తది బ్రో ప్రశాంతంగా అనిపిస్తది చూడంగానే అమ్మవారిని చూడంగా అనే బాగుంటది అమ్మవ చూడ మంచి అనిపిస్తది బ్రో ప్రశాంత మనకు మనసు కుదుటగా ఉంటది ప్రశాంతంగా ఉన్ ఉంటది ఏమైనా టెన్షన్లు అది ఇదైనా అమ్మవారు కొంచెం మహిమ గల అమ్మవారు మనం ఏదైనా కోరికలు కోరుకున్నా
ఆ
మంచిగా నేరవేరతాయి ఆడ భద్రా కలామ్మవారి దగ్గర మ్మ్ ప్రశాంతంగా ఉంటది ప్లేస్ కూడా మంచిగుంటది మంచిగా అనిపిస్తది అక్కడి పోంగానే ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తది బ్రో
అంటే కొత్త ప్లేస్ పోయినట్లుంటది
ఆ అంటే మీరు ఎప్పుడు చూడలే అన్నారు కదా బ్రో ఒకసారి చూస్తే ఆ ఒసా చూసిల్లంటే ఎలా ఉన్నా మీగ్గుడా ఐడియా ఉంటది తెలుస్తది గదా ప్రశాంతంగా మీకు అలాగే అనిపిస్తది బ్రో
అహా
బాంటది బ్రో అవి పదిహేను రోజులు జరుగుతాయి మంచిగుంటాయి మీమెళ్తాం బ్రో
ఆ
మేము వెళ్తాం
అవును ప్రతి సంవత్సరం బోతారా
ఆ ప్రతి సంవత్సరం వెళ్తాం ఎక్కడెక్కడి నుంచో వస్తా రు బ్రో ఇక్కడే కాదు హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి ఎక్కడెక్కడ నుంచి నుంచో వస్తారు బ్రో ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా భద్రకాళమ్మవారు ఇప్పుడు న్యూస్లోనే వస్తది టీవీ నైన్ల వాళ్ళ ఇళ్ళనే వస్తది బ్రో ఇప్పుడు
ఆ చూసినా గాని ఆది చూసినట్లే వున్నదండి
అదే ఎక్కడెక్కడ నుంచో వస్తారు బ్రో మన అక్కడ కడ మీ ఇప్పు మీ దగ్గర నుంచి కూడా వస్తారు
అవునా
అంటే న్యూస్ లో వస్తాంటది అన్నమాట ఇట్లా అంటే మీరు ఎక్కడ నుంచి వచ్చు లే ఏని అడుగుతారు కదా టీవీ నైన్కి ఇట్లా వస్తంది కదా బ్రో ఇప్పుడు ఆ న్యూస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ నుంచి వచ్చారు అది ఇది అడుగుతా ఉంటారు ఆడవతే మ మీమ్ ఇక్కడ కడ అప్పటి నుంచి నెల్లూరు నుంచి వచ్చాము తిరుపతి నుంచి వచ్చాము అమ్మవారి గురించి తెలిసి వచ్చాము అట్లా ఇట్లా చాలా మంది వస్తారు బ్రో
అవునండి
హ్మ్
బతుకమ్మ ఎప్పుడు అండి చేసింది మీరు
ఉ మ్
బతుకమ్మ
బతుకమ్మ మేమో ఇప్పుడు అక్టోబర్ లో ఉంది కదా బ్రో ఆ అక్టోబర్ లో చేస్తాం మేము
అంటే బతుకమ్మ కూడా బాగా జరుగుతుంద అండి మీకు
ఆఆ తెలంగాణలో ఇక్కడ బతుకమ్మ బాగా ఫేమస్ మంచిగా బాగుంటది తొమ్మిది రోజులు ఆడుకుంటాం బతు మ్మను ఆ దసరా రావణోసరవ చేసుకుంటాం
ఆ
బాగుంటది బ్రో బతుకమ్మ కూడా బాగుంటది తెలంగాన ఇందుకు మా మాకైతే పెద్ద పండుగ అది బతుకమ్మా పండగే ఇగా రోజు సాయంత్రం బతుకమ్మ వేర్చుకొని బతుకమ్మ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని పాటలతో డ్యాన్సులు వేసుకొని బతుకమ్మని వాటర్లో వేసేసి వస్తాం అట్లా తొమ్మిది రోజులు ఆడుతాం బ్రో
బతుకమ్మ పెట్టినపుడు ఎన్ని ఎన్నిరకాలు పూలు పెడతా రండి దాంట్లోకి బతుకమ్
ఎక్కువ అంటే మనకు బతుకమ్మకు ఫేమ మన బ కమ్మ అంటే మన తెలంగాణ పూ మా తెలంగాణ పువ్వేమో మన ఇది తంగేడుపువ్వు
ఉ
తంగడి పువ్వుతోనే పెడతాం తంగడి పువ్వు పెడతాం బంతి పూలు పెడతాం ఆ మళ్ళా లిల్లీ పూలు పెడతాం
లిల్లి పూలు కూడా పెడతారా
ఆ లిల్లీ పూలు కూడా పెడతాం దొరికితే తామర పూలు కూడా దొరు అయితే మాకు ఇటు పక్కన అంటే ఊర్లలా పల్లెటూరలా పక్కన చెట్లు అవి ఉంటాయి కదా బ్రో అడ తామర పూలు కూడా దొరుకుతాయి
హహ
తామర పూలు కూడా పెడతాం తీసకొచ్చుకుంటాం అంట ఒక రోజు ముందు సద్దుల రోజు సద్దుల రేపన్నంగా వెళ్ళేసి ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా అమ్మ నాన్నగాని తమ్ముడు గాని అన్నగాని ఉంటారు కదా వాళ్ళు వెళ్ళేసి తంగడి పువ్వు తామర పువ్వులు లిల్లి పువ్వులు బంతిపూలు ఆ మళ్ళా సిద్ధజడ పూలు ఆ నెక్స్ట్ చెక్ తొమ్మిది రోజులు
అంటే ఫస్ట్ డే ఎట్ల్ ఫస్ట్ డే ఎలా చేస్తారు
ప్రతి రోజు ఫస్ట్ డే ఇలాగే మన తంగడి పూతను పేర్చుకుంటాం అమావాస్య రోజు పెత్ర అమావాసయ రోజు పేర్చుకుంటాం బ్రో పేర్చుకుని ఆరోజు నుంచి స్టాటు
ఆ
రెండో రోజు కూడా సేమ్ అలాగే ఇంట్లో పవ్వు ఉంటయిగదా బ్రో రోజు తంగిడి పువ్వంట దొరక కదా బ్రో మన అంటే కొనక్కొచ్చుకుంట ఇది వరకి కేమో ఇంటికి ఒక చెట్టు ఉండేది మేము చిన్న ఇప్పుడు మా చిన్నప్పుడు మేము చూసినప్పుడే ఆ ప్రతి రోజు రోజుకో బత్ రోజు ప్రతి రోజు బతుకమ్మ పేరుస్తాం ఫస్ట్ రోజు ఒక్ ఒక రోజు అందరు వస్తారు ఆ మధ్యలో రెండో రోజు బతుకమ్మ చేస్తారు మూడు రోజు చేస్తారు ఏడో ఆరో రోజు ఒకటి ఆధాయం అంటారు ఆరోజు ఒక్క రోజు బతుకమ్మ చెయ్యరు ఇంగ ఏడ్ రెండో రోజు ఎనిమిదోరోజు తొమ్మిదో రోజు తొమ్మిదోరోజు సదుర బతుకమ్మ ఇప్పుడు చుట్టాలుగిట్ల ఉంటారు గదా
ఆ
ఆ చుట్టాలుగిట్ల ఇంటి ఆడ ఆడపడుచుంటారు కదా వాళ్ళు వీళ్ళుగిట్లా ఆడపడుచులు ఇగ అంటే ఇగా కొంచెం వున్నోళ్ళయ చుట్టాలాగిట్లా ఉంటారు గదా వాళ్ళను గూడా పిలుసుకుంట్రు అట్లా పిలుసుకొని వాళ్ళు వీళ్ళందరుూ కలిసి వెళ్ళేసి బతుకమ్మను ఇంటి దగ్గరనా పేర్చుకొని వెళ్లేేసి బత్ బతుకమ్మ ఆడుకొని వస్తాం అనమాట
ఆ ప్రతి రోజు బతుకమ్మ అక్కడ అంపిస్తారా లేకుంటే నైన్ లాస్ట్ డే పంపిస్తారా అండి
అహా లేదు ప్రతి రోజు పంపిస్తారు
ప్రతి రోజు అంపిస్తారా
ఆ తొమ్మిది ఇప్పుడు ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల నుంచి లాస్ట్ రోజు అందరిగా
మ్మ్
అంటే ఇగ అందరు పట్టుచీర కట్టుకొని చాలా పెద్దగా చెరువు తగ్గరా పెద్దగా ఆడతారు
మ్మ్
రోజు వెళ్తాం రోజు వెళ్తాం బతుకమ్మ తయారు చేసుకొని ఇంట్లో బతుకమ్మ ఖచ్చితంగా పేర్చుకుంటాం మేము పేర్చుకుం కొనీ చెరువు దగ్గరనే వేసేస్తాం ఇక లేదంటే తులసి చెట్టుంటాయి కదా తులసి చెట్ టు మా తుడిసి చెట్ ఐడియా ఉందా
తెల్సండి
ఆ తులసి చెట్టుకాయన్న వేస్తాం మేము
మ్మ్ హ్మ్
అక్కడన్నా పెట్టేస్తాం
అంటే మీ సైడ్ ఎక్కువ ఫేమస్ అయిన పండగ ఏదండి
అదే అదే రోజు పేరుస్తాం ఇంట్లో బతుకమ్మలు ఇప్పుడు పువ్వులుంటాయి కదా చెట్ల మీద పూలుంటాయి కదా బ్రో అవి తీసుకొచ్చి పేరుస్తాం పేరు వచ్చి పసుపు కుంకుమ వేసి దేవుని దగ్గర పెడుత తాం పెట్టి సాయంత్రం ఆ ఇగ పిల్లలకి ఇట్లా ఉంటేనేమో ఆడుకోడానికి వెళ్తారు బయిటికి ఒక పిల్లలు ఇట్లా గేనా ఊరిక వెళ్ళినా అది వెళ్ళినా ఏం చేస్తా అంటే మేము తులసి చెట్టుకాడా చేస్ తులసి చెట్టు కూడా అమ్మవారే కదా అతులు చెట్టుకాడ వేస్తాం లేకపోతే ఏవన్నా పిల్లలు వెళ్తా అంటే చెరువు దగ్గర వేసన్నా వస్ తోమి ఎనిమి గంట్ల
ఆహా
ఉ
ఈ సైడ్ ఎక్కు ఫేమస్ అయిన పండుగ ఏదండి
ఆ అవునను అవును బాగా ఫేమస్ అది బతుకమ్మ మాకు ఉ ఉ ఉ
దసరా ఎట్లా చేస్తారండి మీ సైడ్
దసరా ఇక్కడ మీమున్న దగ్గరనే అయితే ఉరుసుగుట్ట ఉంటది అక్కడ పెద్ద రావణాసుర వారై పెద్ద రావణాసుర్ తయారు చేస్తారు అది చూడానికి చాలా బాగుంటది బ్రో
ఉహు
అది న్యూస్ లో కూడా వస్తాయి ఇవి కానీ చాలా మస్తు మంచిగా చేస్తుంది బ్రో దసరా రోజు కూడా మంచి అనిపిస్తది ఆ జమ్మాకు తీసుకొస్తాం జమ్మాకు మంచి అనమాట అక్కడ పంచుతారు అవి తీసుకచ్ చుకోని ఇంట్లో పెట్టుకోవ్ బీరువా గిట్ల పెట్టుకోవాలే మనకు సం ప మనక్ సంపద అనేది పెరుగుతది అని అనమాట
ఆహా
మాకు తెచ్చుకోవాలి పంచుతారు
జమ్మకు
ఉ ఉ
ఉ
ఆ దేవుని తీసుకెళ్తారు మా ఊర్లోనే అయితేనేమో ఇక్కడనేమో ఇట్లా దేవుని కూడా తీసుకొస్తారు ఇక్కడికి మా ఇంటి దగ్గరనే అమ్మ ఇంటి దగ్గరనేమో అక్కడ దేవుడు లక్ష్మీనరసింహ స్వామి దేవుడు ఉంటాడు దేవుని ఊరేగింపుతోన్ తీసుకొస్తారు తీసుకొచ్చి జమ్మి చెట్టుకు పూజ చేసి దేవునితోనే ఇట్లా అక్కడికి తీసుకచ్చి దేవుని మొక్కుకొని జమ్మి చెట్టు జమ్మాకు ప్రతి ఒక్కరు ఈ మన కవర్ లో ప్యాకింగ్ చేసి ఇస్తారు మాక్కడ
ఆహా
ప్రతి ఒక్కరికి మన రావణాసురవాద దగ్గరికి వెళ్తాం మేము అక్కడ వేను ప తి ఒక్కరికి జమ్మాకు ఇస్తారు ఖచ్చితంగా
ఆ
ఆ ఇస్తే మేం అది తీసుకచ్చుకుంటాం తీసుకచ్చుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకుంటాం రావణాసురవద అయ కొంచెం పిల్లలతోని పెద్దవాళ్ళతోను డ్యాన్సు అంటే మనక్ పో ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా వేయొచ్చు ఈ అక్కడ ఉన్ ట్రా ఆ డ్యాన్స్ ఉంటే ఇగా కొంచెం చిన్న ప్రోగ్రామ్ లెక్క జరుగుతుంది మా దగ్గర
ఆహా
ఆ భరతనాట్యము కూచిపూడి ఇవన్నీ జేస్తురు పిల్లలతో పాటు పెద్దలు గూడా జేస్తురు ఆ చేసి వచ్చేసి చిన్న ప్రోగ్రాం లెక్క జరిగేసి రావణాసువాత జరిగినంకా మేం ఇంటికి వచ్చేస్తిమి
అవునుండు అయితే మీ పక్కన రస్త కూడా బాగా జరుగుతది
మ్మ్ దసరా బాగుంటాయి